హలో చెపు ఆ ఇనిపిస్తాంది ఏమి చెల్ల టీవీ చూస్తా ఉం
తిన్నావా
లేే తి నాలి
అ
అన్నం చెయ్యాలి
ఏం చేస్తావు వంట
వంట ఉంది ఆల్రెడీ
ఉ చేయల అంటున్నావ్
అన్నం పెట్టాలి
ఉ
అ
ఇంకే
ఇంకేం లే
నీ కొడుకు ఏం చేస్తునాడు
నామీద వచ్చ పడుకొని ధోలతునాడు
మ్మ్
ఆ ఇంకా ఏం కతా చెల్లేం చేస్తంది
మా చెల్ అ చదువు
లేదు ఎప్పుడు ఈరోజు రాత్రి నుంచే.
ఆహా మొన్నటి నుంచి వస్తాను కదా
ఏ సండేను ఎప్పుడో ఎస్
సండ ఆ నినా త్రీ ఎపిసోడ్స్ అయింది గధ
అవునా దేంట్లో
ఎ మాటివిలోనే వస్తాంది
ఏమో నే టైమింగ్ చూడ్ల
ఆ మళ్ళీ దానికి వ్యూస్ బాగా వస్తున్నాయి రెస్పాన్స్ బాగుంది నని
ఆ
భయంకరంగా ఉంది అసలు
ఆ
ఎవరు ఎవరు వచిన్నారు చుసినావా.
ఆ చూసి ననిన్న
ఎవరు నీ ఫేవరెట్ ట్ట
ఫేవరేట్ హా
ఉ
ఊర్లేదు
నా ఆయితే వాళ్ళిద్దరు ఉండ సేమ్ అగుడువాండి
వాళ్ళ యూట్యూబ్ అంతా చూసా ఏమో చూద్దాము ఈడ ఎట్ల ను
వాళ్ళు బాగుంటారు పేరు కూడా సౌండ్స్ వస్తునాయ్ చూడు
బ ఏ మా చేస్తా
అవు
అ
ఇంకా సీరెండ సీరెలుు చె అప్పు ఆఫ్టర్నూన్ ఒక సీరియల్ చూడండి.
ఆ చూస్నా నిన్నా చూసా పాపం గదా అట్లా
ఆ లాంగ్వేజ్ మీదే చేసేసి మీరు వాళ్ళు అన్ని వదుల్ కొనేదీ
ఆ బాగా పాపం అన్ని వచుంటారు
ఉమ్ హ్మ్
ఉంట నేన్ ఇగా సడన్ గా గుర్తుకొచ్చి చూసిన ఓయ్ దుస్తాంది ఇంగా వేరే ఆమ్మి
హ్మ్ ఈరోజ్ ఒక ఎపిసోడ్ చూస్నా
దేంట్లో
ఆ స్టార్ మా అది హీరో ఎపిసోడ్ ఆల్రెడీ రిలీజ్ అయిపోతది ఏ సౌడ్ చేస్త్ నా జుడు
కాలేజె చెప్పు
అ స్టారు హాట్ స్టార్ లో డే ఎపిసోడ్ మార్నింగ్ రిలీజ్ అయిపోతుంద్ ఆ ఎపిసోడ్ ను మళ్ళీ మాటీవీలో వెస్తారు
ఆ చూడలే చూస్తా
ఉమ్ చూడ బాగుంది ఈరోజు నిన్న ఎపిసోడ్ చూసినావా.
ఆ నేను టీవీ లో వేసిన జూసా.
ఏం జరిగి ఉన్నదా
వాళ్ళంతా వచ్చి కూర్చని ఏదో గేమ్ లులాడినారు
ఏం తిన్నవ్
ఆ ఏదో గేమ్లాడిన్నారు కీక్ ఉహూ మధ్యలో వచ్చసి నేను షో చూస్తా ఉన్నా
ఆ ఎప్పుడు సండే కదా అది
ఆ ఆ
చ్యూస్త అంటే
మల్ట ఇక్క మన మాటి పెడితే ఇది పోతనుంది అవు
వాళ్ళు సోను సోనియా వాళ్ళు ఉన్నారు సిద్ధ సోను
ఆ
చాలంటే ఇష్టం
నా కష్టం
బాగుంటారు వాళ్ళ పేరు కూడా
ఆహా
అచ్చుడు ఓవరాక్షన్ ఇవద్దంటే ప్రియాంక. వాళ్ళ ఇద్దరు కొంచెం ఓవర్
ఇంకవరా మళ్ళ ఇద్దరు అంటూనావు
అదే ప్రియాంక వాడు వాళ్ళ వైఫ్ వాళ్ళ హస్బెండ్.
మ ఆ అయ్యందా ఇంగా ఉందా
మీరు చావ హలో
హలో
ఆ
విడిపిలేదా
ఏడో ఇన పడుతుంది
ఇప్పుడు నుతో రాజు
ఎవరా
నుక రాజు ఆసియా
కాదు వాళ్ళది అంత ఫేమస్ అయినారు కదా మళ్ళీ పిల్ల అట్లాంటుంది మా అమ్మ ఒప్పుకోకపోతే
ఉం ఏం అనింది
నేను చేసుకోను ఏదో చెప్పింది అలాని వేరే అబ్బాయిని కూడా చేసుకోను ఓపించి చేస్ కావాలే ఆ
అది అంటే ఇప్పుడ ఏదో జరిగిందండి గొడవలు వాళ్ళకి
ఆ
అవు గొడవలు జరిగితే అప్పుడు వాళ్ళు పేరెంట్స్.
ఆ
అప్పుడు మీ పేర కులాసుకుంటావా అని చెప్పి డేరా కృతా డేరా అని ఇస్తే అప్పుడు వాడు ఆపలికే ఇస్త తడు
ఆహా
ఇప్పుడు నిజం చెప్పు అప్పుడు నన్ను వదు సంటవినరు అడిగినడు
ఆహా
దానికి అ పిల్ల చెప్తా అనింది ఇట్లా ఇట్లా జరిగింది ఇట్లా వదులుకొనిండను అనే ఎదో చెప్తా అనింది, ఇరు ఆ ఎప్సట్ చిద్దా అనుకో సగం చూస్నా
నాక్ యాదెదో పెట్టు నేను చూస్తా లింకో ఏదో
త్త
హు
వాళ్ళు ఎలిమినేట్ అయ్ వచ్చిన్నారు కదా, ఎందుక్ మమ్మల్ని ఎలిమినేట్ చేస్నార్ అని వాళ్ళు కోసన్లు అన్నీ అడుతా అంటే ఇంగా ఆడివరకు చూస్నా
ఆ
వాళ్లా, సరేని చెప్పి వాల్లేదొ ఆపేస్ న్నట్టు రేపు ఇంట్లోనే ఉంటాం కదా, చూద్దాంలే అని
ఉ
బావుంది, బిగ్ బాస్ లాగే ఉంది.
ఆ అంతే
వీడు నట్ర్ రాజ్ మాస్రల్ అసలు
ఆహా, వాడంత న స
సౌన్స్ వస్నాయ్ జుడు
తన
ఆయన చేయకూడదు సైలెంటుగ ఉండాలి.
హు
ఇంకేం
అ సాయంత్రం
హు‌హు నిన్న రాల మొ న్నారాల ఫోన్ జెయల
అంగ ఎవరో ఫోన్ చేస్సనారు, రాని అంటనే, ఆ
ఎత్తెద్దు మాట్లాడు అంట
అట్లే ని హుం
హు, మూడు రోజులు నీ ఫోన్ చేయిలే కదు ఊరివోయినావేమో అనుకున్నా
హూ మె కొంచెమ్ టెన్షన్ లోన్న
ఎందుకా
మా ఆయన మళ్ళీ ఏదోటి చేస్తే
హూ
మా వాడు వేరే అబ్బాయన్నాడు ఫ్లాట్లల్లో మాకు బంధువులైతారు.
హూ
వాడు కోసం పోయిండాడ్ నిన్న
హూ హు
గొడవయింది నిన ఆడెఎడో అది శివాపేత్రి బస్స్ మైరు
హు హు
మలి మళ్లి నిన్నంతా మూడ్ ఆఫ్ లోనే ఉండిపోయిన.
హో వచ్చినాడా మళ్ళా
అందుకే ఈరో మత్త వచ్చి పోయిందే.
చెప్పిందా
అడిగిన ఆమె ఏం చెప్పాద్
ఉహ్మ్
అన్నిట్లో బ్లాక్ చేసాడే అడే చేస్నా
ఉహ్
ఏమి చేయలో అర్థం కాలే మెంటలెక్కుతంది. నాకు ఫస్ట్నాకో ఏమైనా జాబ్ దొరికి దానికెళ్పోతే
నువ్వు రా నాతో పాటు. డిక్సిన్ కి పోతే అంటే. ఒక సెవెంటీ పర్సెంట్ డిక్సేన్ అనుకుంటన్నాం.
లెంటే రేపు ఖాలీగా ఉంటవు కదా. రాయే మే పోయిన జాయిన్ చెప్పించేసోచేద్దువా.
ఆడ
అహ్
ఏముంది నువ్వే పోవచ్చు.
నాకు వెలిగు నువ్రా
నాతో పాటు రాయే. ఒకవేళ పోతే నేను లేకపోతే మళ్ళీ ఒకవేళ నేను పోలేదు అంటే సావు. సార్ నెంబరిస్తా సార్తో మాట్లాడు లేదు. అంటే మేం మేము జాయిన్ అవుతా గదా అప్పుడు నిన్ను తీస్కపోతా.
నువ్వు ఎప్పుడు జాయిన్ అయ్యేదే.
నెక్స్ట్ మంత్ ట్వంటీ ఫిఫ్త్ క్ మాకు ఎగ్జామ్స్ అయిపోతాయి. రోల్ వునవో నెల ఉండ్లేవా
ఉహ్ సరేలే
నెక్స్ట్ మంత్ ట్వంటి ఫిఫ్త్ కి అయిపోతాయి. మార్చ ఏప్రిల్ మొత్తం హాలిడేస్. ఆహ్ ఆగ్ మ మార్చ్ ఆ మార్చ్ మాచ్ ఆ మార్చ్ ముప్పై
అహ్
అల్డెస్ గా అప్పుడు పోదాం
ఆహ్ ఎంత సాలరి స్టార్టింగ్ అద
మాకైతే అప్పుడు స్టూడెంట్స్ మీద పోయినాం. కాబట్టి తక్కువ వచ్చి అంటే నేను పోయింది. ఎయిట్ న్ డేస్ కు పోయినా ఎయిట్ థౌసండ్ వచ్చింది.
ఆహ్
ఎం తెల్వదు
అది ఏం చేసన్నారు పొయ్య
అక్కడ ఆ మదర్ బోర్డ్స్ ఉంటాయన్నమాట టీవి స్లో మ అందర్ బోర్డ్స్ ఉంటాయి కదా ఆ బోర్డ్స్ ని చెక్ చేయడం టెస్టి టెస్టింగ్ చేయడము కి చెక్ చేయడము అఓ వై ఫై నెట్ అవన్నీ ఓకేగా ఉన్నాయ లేవా అని చెక్ చేయడము ప్యాకింగ్ చేయడము
ఉం
ఆ తర్వాత
స్టడీస్ సంబంధించింది అలాంటే మామూలుగా నేన
అసలు అంటే స్టడీస్ కి సంబంధించిందే కొంచెం అంటే నీకు తెలుస్తాయిలే స్టడీస్ అంటే అంత స్టడీస్ ఏం అవసరం లే తెలుస్తుంది నీకు మన జనరేషన్ కి తెలుస్తది ఎట్లాంటది ఏమి అని మనం చూడగానే తెలుసుకునేగలుగుతాం
ఉహుం
చూడలేదా మదర్ బోర్డ్ ఎప్పుడు
ఆహ లేేదు
బోర్డ్లు గానీ మదర్ బోర్డులు గాని
ఆహా
అసలు ఎప్పుడు చూలేదా
ఆహా
నేను ఫోటో పడతా సాంపుల్గా దాంట్లో ఫస్ట్ లైన్ లో ఉన్నాం అనుకో దాంట్లో కాంప నున్స్ పెట్ టా ల అది కష్టం ఇదేం కష్టం ఉండదు ఈ సరలే
ఆ మళపెట్టు ఫోటో
ద అ సరె
మ్మ్ సరే